హలో చెప్మా మాట్లాడు నువ్వే నవ్వుకుంటువ్ హలో ఏం చేస్తున్నావు తిన్నవా ఎందుకో ఆమె తోని తొలుత నవ్వు తన్నట్ కనపడతంది నాకు ఎన్నో వినిపిస్తుంది ఫోన్ లోనే కానీ మాట్లాడు టైం అయిపోతుంది ఇ ఒక హాఫ్ అన్ అవర్ లో మనం వేపించుకోవాలీ ఆ తిన్నా వా తిన్నాను తిన్నావా
నేను తిన్నా బాగుందా పచ్చడి
ఆ బాగుంది
హ్మ్ చెప్పు ఏంటి సంగతులు
ఏం లేదు ఊరుకనే చేసా
ఇ సబిహా కి చేస్తే ఏం కలవట్లే కనెక్ట్ అవ్వట్ల నా ఫోన్ నుంచి ఈడ ఈడ ఒక ఫోన్ మాట్లాడి పైకి పోయా ఇంక లాస్ట్ ఒక కాల్ ఉంది లే అని అందరూ కాల్ బిజీ
ఇందాకనే అరచేసొచ్చా ఫరవాలే లే అలో చెయ్ మంటే చాలా కోపమొచ్చిందా
అమ్మాయా
హూ దానికి నాకేమక్కర్లేదు అడిగితే ఫుల్ నిద్ర ఉంది ఏదైనా ఇట్లే ఉన్నా అతను నిజం చెప్పాలి కదా నేను గంటన్నర నుంచి నా తిగుతున్నాను నువ్ అన్నప్పుడువ్వు చెప్పాలి కదా నేను మాట్లాడదాని చెప్పి ఇష్ట లేదద చెప్పాలి కద పోతాం కదా ఎన్ని సార్లు తిప్పిచ్ ఎందుకు అర్థంకాలే ఎందుకు అని అనిపించింది ఆ వంట రూమ్ ఆమెతో మాట్లాడను నాకేం అక్కర్లేదు
శృతి ఆ మాట్లాడింది ఇప్పటి వరకు ఇంగ లేదంటే ఇరవై కాల్స్ తనకే కొట్టింట నేను
అంటనే ఉంటది నేను పోయి ఒక కాలు మాట్లాడుకున్నా
ఆ ఎంత ఓపిక మ్మా దాని తనక ఎందుకు అంతా నా నామీద చెబుతారు ఉన్నారు అంటది నాతో బా మా మాట్లాడతావరా అన్నా
అ ఏముండదు అర్ధం ఉండదు పర్దం ఉండదు మనకి కావాల్సిన టైం అయిపోవడమా ఆయమ్మీ చేయాల్సింది అదే చేస్తది ల్యాగ్ చిన్ననే ద అంజలికి చెయ్ తా కాల్లో ఐదు నిమిషాలు కాలు వేస్ట్ ఆయిమ్మికి నవ్వనే సరిపోద్ది ఆయిమ్మి ఎ
ఎ అంజలికా ఆ
నవ్వుతానే ఉంటది కాల్ ఏం సక్రమంగా మాట్ దొర్లుత దొర్లుత నవ్వుతానే ఉంటది. ఆ పిల్ల అంతే ఏం మాట్లాడాలిమే అంటది
ఉమ్ పిచ్చి పట్టిందేమో ఆయిమ్మికి లే
ఓకే అంది ఎందుకు ఏం చేయన్
ఉమ్
ఎవరు చేసినా అంతే ఉమ్ బిడ్డనే చెప్పలేదు ఆదివారం వచ్చిద్దంట. ఇంగరాదే
ఉంటా అర్థమైంది
కొన్ని రోజులు ఉండి వచ్చే వాళ్ళు వీళ్ళు ఎప్పుడో ఒకసారి నెలకి అంజనీ అంటే ఎప్పుడు పోతుంటదిలే ఈ బార్ బీ వాళ్ళు కానీ లే ఎప్పుడో ఒకసారి పోతారు వాళ్ళు ఇలాంటి మరి నేను దా
మీ పని బాంది
దగ్గరలో జర్నీ చేయడం వేరు దూరంలో చేయడం వేరు చేయ బుద్ధి కాదు ఫస్ట్ తరలే ఉందాంలే అంట కానీ వద్దు చే
దూరమా అది అవునా దూరమా ఓకే
వాళ్ళు ఉదయము ఎయిట్ తర్టీ కి అలా ఎక్కితే ఈవినింగ్ నైట్ టైము ఇది ఈ రోజు ఏం జరిగింది మా సైడ్ మా ఊరు సైడ్ ఉండ్లా హైదరాబాద్ భయమండి తిప్పన్ను గు ద్దుకొని అక్కడికక్కడే మంటలు రేగిపోయినై ఐదుగురు మాత్రం అట్లాగే చనిపోయారంట ఊ మిగతా వాళ్ళని హాస్పిటల్ జాయిన్ చేసినారు నలభై మంది దులో పది మంది పది మంది ఆడే చనిపోయారు అక్కడికక్కడే జీవ దహనమన్ మిగతావాళ్ళందరూ గాయాలు హాస్పెటల్ లో
ఎక్కడ రాస్ పెట్టుంది చూడు వాళ్ళకి చావు అసలు ఊ
కే భయమేస్తుంది ఎప్పుడు జర్నీ చేయాలన్న
అంతలే మన రాత ఇంతటితో అయిపోయింది అనుకుంటే క ఏముంది జెప్పు
అడిచిన ఐటమ్స్ ఎన్ని మనకి పాగం చేసుగున్న బెస్ట్ నైట్ టైం ఎంతైన వాళ్ళు మేల్కొనే ఉంటరు కాబట్టి మేలు ఒకసారి కాకపోయినా పొరపాటున ఏదో ఒక పని అట్ట దొరికిన కూడా అయిపోయాడా అదే పగలైతయింది ఉండదు గద నిద్దర పోతారు కదా పగలుకి నైట్ కి చాలు నువు పగల అంతనే నిద్ర పోయిన నైట్ కన్ఫామ్ గా నిద్ర వచ్చిద్ది పగలంత నువు గిప్పుడు అంతే గదా వాళ్ రోజు మర్చి రోజు డ్యూటీ ఉంటది పగలు నిద్ర పోతరు నైట్ డ్యూటీ వాళ్ళు పోయిన వాళ్ళకి నిద్ర వచ్చింది నైట్ ఏదో ఒక టైమ్ ల రాకుండా ఉంటంది గదా అదే వ్యాన్ అంత మాత్రము నైట్ పడుకునోళ్ళు పగలు నిద్రపోరు గాని ఎట్ల గట్టి పిచ్చి చి పై ఐన పై తరంగ ఆమ్
వాళ్ళది ఎక్కడ రాసి పెట్టింది చూడు అసలు ఎంద టు మచ్ కాకపోతే
అలేగు తల్లి ఎట్ట ఏడుస్తరు వాళ్ళు పేరెంట్స్ ఆ ఒకళ్ళ పిల్లలు ఉంటే ఒకళ్ళ కూడ పిల్లోలె ఉంటె పెళ్లిలు చేసుకోబోయే వాళ్ళు చేస్తనే ఏజల్లుగా వాళ్ళు వాళ్ళేంత బాధపడిండాలి ఘోరం అది ఉ ఇంకేం
చెప్పాలి రేపు ఏంటి ప్లాన్స్ టెంపుల్ కి గదా అవును ఎలు సాటర్డే హాలిడేనా
ఎవరు చెప్పిరు
అన్నారు
ఏందన్నా అప్పు అప్పు అప్ప తన్ అవును నాధ్
ఇద్ద ఇద్ద త్ అయ్యో ప్రైవేట్ ట్రావెల్స్ బస్ జన్ మన్ ట్లు ఓయమ్మా మంతిని మండితే అబ్బా ఏదైనా లాడు పెద్ది రుద్దుడు అదే గదా పది మంది తగ్గినయ్ గదా బస్ కు చెప్పు ఏమన్నా నుజ్జు నుజ్జు అయిపోయింది చూడు
అందరు తిరుగుతా ఉం
అవ్వి చూస్తే గోవింద్ గాని చూస్తే వాద్ అనిపించింది ఉబ్బా
ఎమ్ అనన్నా నేను కలియుగం వచ్చింది అంటారు చుడు ఇదే అది
మ్మ్ మ్ మ్మ్ కలియుగం ఆల్రెడీ మన్ మెన్ న్యూర్ ఉంటుంది కలియుగంలో బ్రో
అ
చెప్పలేం ఏ టైంకి ఎట్ల ఉం తుంది ఏమవుతుందో మనం అసలు చెప్పలేం
ఎస్ని పర్ యుగ
ఉమ్ కర్మ అనేది ఒకప్పుడన్నా కొంచెం ప్చ్ రిటర్న్ అవ్వడానికి టైం పట్టేది, ఇప్పుడు ఒకల్ని మనం మోసం చేసాము అంటే అది వెంటనే విత్ ఇన్ ఆ, ఆ ఈ జన్మలో నే అనుభవించేస్తున్నాం అది వాల్లకి తెలిసిపోతుంది కర్మ అనేది
ఇప్పుడు అట్లా అప్పుడు ఏందంటే నెక్ట్స్ జన్మ ఉంటది కదా ఆ జన్మలో ఇద్దాం వీళ్ళకి అట్లా, ఇప్పుడు అట్లా ఏం లేదు ఏ జన్మలోది ఆ జన్మలోనే
అవును నిజమే అప్ అప్పుడికప్పుడే తీర్చేసుకుంటున్నారు అప్పుడికప్పుడే అన్నీ అయిపోతున్నాయ్
ఆ దేవుడిం రాసిన్లే
ఏం దేవుడో ఏంటో చాలా అవును చం చాలా గ్రేట్ ముందుగానే అన్ని గమనించి రాసి పెట్టడం ఇంకా గ్రేట్ కదా
ఇంకేం
ఉమ్
ఉమ్మ్ ఏంది ఏమి ఇంకేం చెప్ ప్పో
అ పక్కన నిద్రువచ్చేత్
మీది గట్ మాట్లాడు
చెప్పరా న్ నీకన్నా ఎక్కువ చెప్
అమ్మా ఓ న్నాయనా మస్త్ మస్తే ఈరోజు కద్దలు
నువ్వు ఏంది ఎప్పుడు ఎప్పుడు ఫోన్లు చూసుకుంటా, ఫోన్లో ఏమో ఉన్నాయిలే ఫోన్ది ఏముంది చూతనే ఉంటాం దాంట్లో ఏముంది.
నాది ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయింది. డేటా ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ ఎప్పుడు ముగియాలో, మొహం కడగాలో
అయి చేయడం వల్ల అయిపోయింటది. అందుకు హ్మ్ అందుకే అయిపోయింటది. హ్మ్ హ్ పోయ్